హలో హాయ్ అండి
గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు
ఎలా ఉన్నార్
మ్ బాగుందండి
మీరు ఆ ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదండి
హ్మ్ తిన్నారా
మీరేం చేస్తున్నారు హలో
తిన్నారా అండి
తిన్నానండి
ఓకే హ్మ్ నేనా అండి మా హాస్టల్లో ఇవాళ పన్నీర్ కర్రీ చేశారు తర్వాత అలా బయటికి వెళ్ళి ఒక మోక్ టైల్ తాగా అంటే పన్నీర్ అంటే బగారా రైస్ లో బానే ఉండదండి అలాంటే ఏమో ప్లేయిన్ రైస్ చేసారు సో ఇంకా ఎక్కువ తెనలేకపోయాను అసలు కర్డ్ రైస్ మంటే మజ్జిగా అయిపోయింది మళ్ళీ ఆంటీని చేయమంటే మొహం మారుస్తుంది లేటుగా వచ్చా అంటది సరే అని ఇంక అడగలేదు అందుకే అవి
ఉమ్
ఆ అదే
నేనప్పుడే బట్టలు వాషింగ్ చేశానండి పార్సల్ కదా ఇంత టైం అవుతుంది బట్టలు వాషింగ్ చేసాను ఒకవేళ ఆ హా చూసి అస్తుదన్న చూసి బా బట్టల ఎక్కడ ఆరేయాల అర్థం కావటం లేదు
హ్మ్ ప్లేస్ లేదా అండి
ఇతనెవరు
ఉమ్
లేేదండి లేదండి ప్లేస్ టెర్రస్ మీదకి వెళ్ళి వెయ్యాలి టెర్రస్ మీదకి వెళ్లి వెయ్యాలి గ్రౌండ్ ఫ్లోర్ నుండి టెర్రస్ మీదకి మూడంతస్తులు పైకి వెళ్ళాలి మూడు అంతస్తులు పైకి వెళ్ళి ఎక్కాలి
ఆరిపోతాయి
ఓహ్ అదే అదే అదే అదే
హ్మ్ రేపు ఎక్కడికైనా వెళ్ళాలా అండి హ్మ్ హు ఓకే హ్మ్ రోజు ఏ టైం కి పడుకుంటారు
రోజు రెండు మూడు అవుతుందంట రాత్రిపూట
అయ్యో మరి మార్నింగ్ ఆ
మార్నింగ్ తప్పదండి పొద్దున్నే ఎనిమిది తొమ్మిది కే లేసిపోతా
ఓకే హ్మ్ సరిపోయిద్దా అండి నిద్ర మరి
సరిపెట్టుకోవాలండి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా
హ్మ్ నిజమే అండి
ఉమ్
హ్మ్
ఇంకేంటండి ఆ అర్థం కాలేదండి
మీరు తిన్నారా అండి
ఆ తిన్నానండి
ఏం తిన్నారు
ఉమ్ బగార రైస్ చేసారు. చికెన్ కర్రీ పన్నీర్ గూడొండిర్రు గానీ నేను పన్నీరంతా ఇష్టపడన్లేండి ఆ తింటను. చికెన్తెనాసాను
ఊ
ఊ
బయట ఫుడ్స్ తిన్రాండి మీరు?
అహ లేదండీ
ఓకే అండీ ఉహు ఇష్టముండదా? అంటే
ఇష్టం. ఇష్టమే కానీ డబ్బుల్ గూడా ఉండ్
ఓకే.
ఊ
ఊ
అయినా అంత ప్రాధాన్యత ఏమివ్వను.
ఊహూ
ఉ
ఓకే అండ్ మంచిదండి హెల్త్ కి బయట ఫుడ్తినకపోవడమే.
ఉమ్ బయట ఫుడ్ తినన్గాని పిచ్చలవాట్లున్నాయండి జూసులు గానీ, వాటర్ బాటిల్ కూలింగి ఎక్కువ తాగుతను నాకు నిమ్ముంది.
అహ జ్యూస్ తాగితే ప్రాబ్లం కాదండి వఐస్ వాటరెక్కువ తాగ్గూడదు.
ఏవోఅండి అసలు ఈ బయటుండే వాతావరణానికి
ఉమ్
చం సేపేమో బాగా ఎండొస్తది కొంచెం సేప్
ఆ అ అదే అండీ ఏంటో అదే అర్ధం గాట్లేదు. సమ్మర్లో ఏమో వర్షాల్ పడ్నాయి. ఇప్పుడేమో వర్షాల్పడేనా పడాల్సిన సీజన్ లో వర్షాల్ పడట్లేదు. అదే వింత.
ఊహూ
ఆ అదే. మీ సైడెలా ఉందండి వేడిగా ఉందా? వర్షాల్ పడుతున్నాయా?
ప్రస్తుతానికైతే కొంచెం ఓ మాదిరిగ చల్లటిగాలేస్తుంది.
మాకైతే వేడిగా ఉందండి. మూడ్నాలుగు రోజుల్నుంచసలు చాలా వేడిగా అనిపిస్తుంది ఎందుకో.
ఊ ఉ‌ మొదట్ ఉమ్
నాకు కొన్ని విషయాల్లో బాగా కోపం వస్తుందండి ఈ మధ్య
ఎందుకండీ అ
ఏవేమో హాస్టల్లో ఏదేదో జరుగుతున్నాయని.
ఆహా మరీ వేరే హాస్టల్ చూసుకోవచ్చు కదండీ!
లేదండి అలా
అ
హాస్టల్ చేసుకుంటాకవదండి రేపు పాయింటు కొనుక్కుంటాండి ఎల్లాలండి రేపు సాయంత్రం వ చక ఒక రొండు నార్మల్ పాయింట్స్ రొండు గొనుక్కోవాలండి కొంచెం బయటికెళ్ళే పన్లొస్తున్నాయ్. రేపు రెండు తీసుకోవాలండ్ అదె నాలుగొందల యాభయ్యో ఐదు వొ మూడొందల యాభయ్యో ఐయ్యవ ఆ నా బానే ఉన్నాయి అయ్యొ ఒక రెండు కొనుక్కుంటె ప్రష్టదానికి పరిష్కర్ అంతా చక్కబడిపోతుంది
ఆ
ఆ నా దరిద్రం ఏంటంటే మొన్న ప్యాంట్ కొన్నాను ఆ ప్యాంట్ ఇప్పుడు ఉతకడం వేయడం మర్చిపోయాను
అయ్యో
అదేమో వైట్ క్యూర్ వైట్ ప్యాంట్ మరకలు ఏమన్నా అవుతయా ఇప్పుడు నేను వేసినట్లే ఏదన్నా రంగు విడుచుదా
ఉ ఉ అవునవును
ఆ చాటుతో ఇంకా వెేయ్యలేదు అటు
ఓకే
ఇ్యాలండి రేపు కొంచెం వీలు చూస్ కొని రేప్ ఏసేస్తే
ఉ మరి అది ఒకటే ఏస్తారా
ఆహా లేదండి అంటే ఇంగా ఇంట్రెస్ట్ లు ఉన్నాయి నా ఇంట్రెస్ట్లతో కలిపి ఏసేస్తా నా ఇంట్రెస్ట్ అయితే ఎట్లాగో రంగేడావుగా
ఆ ఆ
సో ఇంకా అట్లా చేద్దామని ఆలోచిస్తున్నా ఉ లేదా చేత్తో ఉతుకుదాం అని ఉంది
ఆ
ఇప్పుడు పడుకుంటే పొద్దున్న అలారం పెట్టుకొని ఎనిమిదిన్నరకు లేసి రెడీ అయి బయలుదేరితే పరిస్థితి అంతా ఉంటది ఆకపోతే ఏంటంటేండి ఏను నైట్ పోటు పడుకుంటే అంటే ఎర్లీయ మార్నింగ్ లెగిసినా వెంటేనే చూడు బుద్ధి కాదు ఏదో ఇబ్బంది ఇబ్బంది గా ఉంటుదింది ఇలా అంటే ఫోన్ చూస్తాను గానీ లేకబుద్ది గాదు బెడ్ మీద నుండి కొంచెం బాధకం ఉంటది
ఉ ఉ
ఉ మాళ్ళీ లేగిసిన్ తర్వాత మళ్ళీ ప పడుకోపోది కాదు ఇంకా
ఆ
శ్రే వాళ్ళ పొద్దున్న పొరపాటున ఫోన్ వచ్చిందండి అంటే నేను పొద్దున్న పడుకునేదప్పడుకే నాలుగు అయ్యుండొచ్చు పొద్దున సెలవు కదా ఆ సెలవు కదా అని చెప్పి లేసే ఉన్నా
ఓకే
ఆ ఇంకా పడుకొని ఎనిమిదిన్నరకి ఫోన్ వచ్చింది లేగిశను ఇంకా అప్పటి నుండి మళ్ళీ నిద్ర రాలా నిద్ర పోబద్ది కాలా ఎంత ట్రై చేసిన నిద్ర రాలా ఏకా ఇప్పుడు నిద్ర ఓస్తుంది గానీ బట్టలు ఆరేసి వస్తే ఒగటి ఇంకా అంతా అయిపోది కదా
ఉ ఉ
ఇంకా అదే ఉంది బుల్లో
ఓకే అండి ఉ నేను రేప్ మార్నింగ్ లేవాలి
నాలుగు నిమిషలు అయింది
ఏంటండి ఎంతసేపు చూపిస్తుంది వాషింగ్ మిషను
నాలుగు నిమిషాలు ఉండండి పదిహేను నిమిషాలు చూపిస్తుంది పదహైదు నిమిషాలు చూపిస్తుంది
ఓకే
ఉమ్మ్
ఉ
మాఅక్కలకైతే బానే ఎస్తన్నారు సరసు
హుమ్మ్
పాపమ్ మా ఫ్రెండ్స్ హాస్టల్లో స్నేహితులు
హుమ్మ్
చిన్న సర్ఫ్ తెమ్మంటే ఆళ్లు పెద్ద సర్ఫ్ తెచ్చారు అరకేజీ సర్ఫ్ తెచ్చారు
అయ్యో
మల్లగద డబ్బుల్లివ్వలి మార్నింగ్ వాడు సరే అన్న నేను పది రూపాయలు కక్కార అనుకున్నా మార్నింగ్ కొడుతాలే అన్నా సరే అన్నారు
ఊహుం మరి మీరు వెళ్ళేటప్పుడు చెప్పాల్సింది కదా చిన్నది తీసుకురమ్మని ఇప్పుడు బోయిస్ హస్టల్ అంటే అది ఏమో జాగ్రత్తగా ఉండదు
ఆ అయిపోయింది నిన్న సగం అయ్యింది అగో ఈ ఇల్లు
ఉమ్
ఉమ్మ్ వాడు ఏసేస్తే ఐపోతాదీ డబ్బులైతే గొడవ వదిలి పోతాది ప్రశాంతంగా కూర్చోవచ్చు
ఉమ్మ్
మా హాస్టల్ ఒక్కరుకు రెండు వాషింగ్ మిషన్లు ఉండేది
ఓకే
ఆ అంత మందికి ఆ రెండే
ఓకే
ఇచ్చేసేది కాదు ఒకటి పని చేసేదే ఇట్లా పని చేయంది తీసేసారు ఇక్కడ ఏం హౌస్ చెప్పు నేను ఉన్నే మార్ట్ కాడ ఒక ఆఫర్ తీసేసారు అప్పుడేమో అందిగానే నేను అసలు ఎదవలాగా మనసులో పెట్టుకొని
ఊహుమ్ ఉమ్మ్ మీరు వేసుకునేటప్పుడు ఆంటీకి చెప్పి వేసుకోవాలా అండి
లేదండి అట్లాం ఎం లేదు
వుహుమ్ ఓకే
మావూలుగానే చేసుకోవచ్చు
ఊహుం
అట్లా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి
మా హాస్టల్ల్లో ఉన్నాయండి అవి ఇంత కాయ్
అవునా అయ్యో అదేంటండి
వేసుకునేటప్పుడు ఆంటీకి చెప్పాలి మళ్ళీ ఆంటీనే ఆన్ చేస్తుంది వాషింగ్ మిషిన్
అదేం టండి అందురూ కడుతున్నారు కదా
ఆంటీ లేని టై లో చూసుకుని నేనే బెడ్షీట్ అని చేేసేసాను ఉ అదే
పెరుగుతుందండి రిలీజ్ అవుతుంది
ఓకే ఎంత టైం చూపిస్తుందండి
పద్నాలుగు నిమిషాలాలు అంటవ్ పక్కకొచ్చి రిటర్న్ మాట్లాడు అన్నిసార్లు
ఊహుం ఓకే
వాడు అంటిపోయి నించుండ అక్కడ
ఆ
మ్మ్ వెయిట్ ఎక్కువ వస్తాయంట
వర్షం పడుతుంద అండి మీ సైడ్
లేదండి చల్లటి గాలైతే వస్తుంది నా మాదిరిగా చల్లటిగాలి ఆహా చల్లటిగాలి ఆహా చల్లగా
మా హాస్టల్ రూమ్ కి అసలు వెంటిలేషన్ ఏ ఉండదండి
మ్మ్ ఇప్పుడు హాస్టల్ ఎంత మంది ఉంటారు మీ ఫ్రెండ్స్ అంటారా రూమ్ లో
ఆ మ్మ్ రూమ్ అయితే త్రీ షేరింగ్ అండి త్రీ షేరింగ్ ఫైవ్ థౌజండ్ ప్రెజెంట్ అయితే ఇద్దరం ఉన్నాము ఇవాళ కూడా వచ్చారు ఒక త్రీ మెంబర్స్ వచ్చారు రూమ్ చూసుకోవడానికి మరి వాళ్ళు ఈ రూమ్ లో ఉంటారో వేరే రూమ్ లో ఉంటారో తెలీదు మరి
ఓకే
ఆ
మరి అంత మంచిదేనా అండి
ఆ
మరి ఇంక అంత మంచిదేనా
ఆ వాళ్ళు వచ్చిన వాళ్ళు అడిగారు ఫుడ్ ఎలా ఉంది అంటే బాగుందనే చెప్పాను ఇంకా బట్ వాళ్ళు వస్తే ఏంటి అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాలి మే మేమైతే ఫ్రీగా ఉన్నాం కదా ఇన్ని రోజులు వాళ్ళు వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అది అండ్ మళ్ళీ ఏంటి ఫోర్ మెంబెర్స్ ఒకటే వాష్రూమ్ అనమాట ఓకే అండి